ఎచ్ఓడిస్ అంచ్ కోహు నీ దగ్గరే ఉంచుకో
అవ్వ బాందిలే నిక్ ఇబ్బుడు
ఇది ఎయిట్టింత్ కాల్ ఆ
ఆ నైన్టీన్త్
ఆ చప్రా మామ మర్చిపోయినా మర్చిపోయినా
ఆ ఇది నైట్ టైమ్ నీకు ఎక్కడితే ఇన్ఫెక్షన్ ఉంటుందో అక్కడికి బా పట్టించ్కుడూ బాత్ చేసిన్ తరవాత
ఆ సరే
మా ఇదొచ్చేసి బాత్ చేయ్క్ ముందు నైట్ పట్టిచ్కొని మార్నింగ్ బాత్ చేయాలి నైట్ ఓవర్ నైట్ పడుకోవాలి పడుకోని ఆయింట్మెంట్ పట్టిచ్కోన్ పడుకో అది ఒగ లోషన్ లాగ్ ఉంటది పట్టిచ్ కొన్ పడుకొ పొద్దున్ లేేచిన్ తర్వాత స్నానం జెస్కో ఉమ్
నీన్ గున బై మిస్టేక్ అయి డాక్టర్క్ జెష్ననా కాల్ హలో మిస్ డాక్టర్ నాది గుడా ఒక ప్రాబ్లం
ఉమ్
నా హార్ట్ అప్పుడప్పుడు కొట్టుకుంటుంది అప్పుడప్పుడు ఆగిపోతుంది
ఇదా ఇది ఆ ఒక్కే ఎందుకు ఇచ్చిండు డార్క్ ఏరియా ఉంటుందంటే దానికి ఇచ్చిండు డార్క్నెస్ పోగొడ తదని ఉహు ఆ ఇది దానికాదు ఏఇది డార్క్ ఏరియాకో ఏదో అనుకున్నంత కరెక్ట్ గుర్తులేదు బట్ అడుగు చాట్ దింపనా ఒకసారి వే ఆ వే కరెక్టే ఏ కాదు కాదు కాదు ఇది పట్టించుక్ తర్వాత ఇది పట్టించుకోవాల ఇది ఇది ఇక్కడ కరెక్టే ఓకే ఉమ్ ఇంకా అండి చెప్పండి
బావుంది ఇందుల సెట్
ఏందో మాట్లాడుతా అన్నారు మాట్లాడండి మళ్ళ
అదే స్కర్ట్ ఎస్కొని సెట్ ఉంది డ్రెస్సింగ్ కూడా చాలా బాగుంది అంటున్నా
అవునా అండి హూ
అంటే డబుల్ డబుల్ ఫైటింగ్ జరుగుతుందా అక్కడ వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది ఇక్కడ మొత్తం కథ వేరే లెవెల్ ఇప్పుడు గొడవ అయితది ఇప్పుడు మొత్తం అరోరా
అవునా ఆ అవునండి అప్పుడు
ఇంకేందండి మీ బాయ్ ఫ్రెండ్ ఇందాకనే ఫోన్ చేసినాడండి
ఆ
అసలు ఐ మీన్ అంటే పండుకుందా లేదా తింటుందా లేదా అసలికి ఎంత అసలు ఏందండి మీరు నాకు అర్థం కాదు
ఏంటో
అవునండి మీరు ఎందుకు మీరు ఎందుకు జిమ్ బాడీ పెంచు కోట్లే నేను బాయ్ అయ్యుంటే నేనే పెంచుకునేదాన్ని కదా మంచిగ మీ అందరిని పెళ్లి చేసుకునేదాన్ని
ఎంతమందినని పెళ్లి చేసుకుంటవ్ ఎంత మందినని పెళ్లి చేసుకుంటావ్
మీ ముగ్గురు విత్ లవ్లో ఉన్న హీరోయిన్ని కూడా
ఆహ పక్క
నిజంగ బాగుందబ్బ
మూడు నిమిషాలు అయిపోయిందండి
అ బ బాడీ అది బిల్డ్ చేసుకొని ఊరికే ఓవర్ యాక్షన్ చేస్తదండి చదవకపోయినా పర్లే ఆ జిమ్ లో కావా పోయేదాన్నీ అమ్మాయిల కోసం అయినా
ఆ
ఒకడైతే మేము ఆ రోజు ఇంటర్నేషనల్ కి పోయినామా వాడు ఆఫ్రికా వాడు జింబాడీ లాగా ఉంది ఇది చేతులకు గట్టుకున్నడు కావాలని స్టైల్ కి దెబ్బ తాకితే కట్టుకుంటరు చూడు ఇట్ల
హా
నా ఇంటి దగ్గర ఒకటి అయిపోయింద.
అవునండి
ఆమే పెట్టుకున్నట్టే అండి నాకు అర్థం అయింది పెట్టుకోదు అని అట్లా చూస్తుంది అంతే ఇంక మళ్ళీ మర్చిపోతది అది బెడ్ దగ్గరనే పెట్టాలి ఎప్పుడు అది
నిజంగండి
చాప చాపక్ రుద్దుదాం ఆగు ఫస్టు కొంచెం చాపకు రుద్దుదామా అంటున్న కాదు చాపకు కూడా షార్ట్ ఫిట్లు ఏస్తే ఎట్లుంటది షార్ట్ స్కర్ట్లాగా ఇది డ్యాన్స్ ఎస్తది మ మ క్రికెట్ మ్యాచ్ కాడ చేస్తరు చూడు వాళ్ళు డ్యాన్స్
ఉమ్
అరోడ బోల్తే భాయ్ అరోరో
పటించుకొని పడుకోలె నేనయితే అట్నే అన్ కంఫర్టబుల్ అన్ కంఫర్టబుల్ ఉంటుంది, ప పడుకునేటప్పుడు ఫ్రీగా ఉండదు.
ఈ ఈ యాపిలో తెలగే మాట్లాడతరా అండి? ఏం వట్సప్ బ్రో
ఆహా ఏందో అండి నాకు అర్థమే కాదు.
భయ్యా ఓ యాప్ క్యా హై, తూ క్యా హై, వో కాల్ క్యా హై. బేకార్ బేకార్ పూరే ఉమ్ ఇంకేం ఇంకెన్ని మినిట్స్ ఉంది? నా దాడి వచ్చింది ఆడ్తో సంపుటం సబ్క్రైబ్ చేసుకోకపోతే
ఏడు నిమిషాలు ఒక్కటి.
అంతేండి యూటీపి అం టే ఏందో మెయిల్ దట్ మీన్స్ ఆడ్స్ ఏందో కొత్త కొత్త వస్తున్నయ్. యూ ఆర్ యువర్ డెమిన్ డా కామ్ అంట మొత్తం ఆర్ట్స్ ఆర్ట్స్ ఇస్తున్నాడు బుక్కులు ఇస్తడు, హెల్ప్ గ్రో యువర్ బ్రాండ్. మన బ్రాండ్ కూడా నా పెద్ద బిజినెసే పెట్టుకోవాలా అదే ఫ్రూట్ షాప్ ఓపెన్ చేద్దామని అనుకుంటున్నము, ఇప్పుడు ఎట్లా మంచిగా స్టూడెంట్స్ ఫ్రూట్స్ అది ఎక్కువ తాగ్ తాగడం గని లేకపోతే వాటర్ మిలాన్ని సర్కిల్ సర్కిల్ బాల్స్ టైప్ చేసి, ఒక స్టిక్ పెడతారు చూడు రౌండ్ రౌండ్ వి. చూడ్నికి అట్రాక్టివ్గానిపిస్తది, చాలా మంది వస్తురు, మనకు కూడా అప్పుడు మనీ వస్తయి బాగా.
ఆ
అప్పుడు ఇవన్నీ అవసరం ఉండదు.
లేకపోతే మనమే ఏమంటావు ఈసారోళ్ళు ఎట్లా క్లాసెస్ చెప్పరు, ఆళ్ళ ప్లేస్ల మనం పోదాం. ఇన్ డ్రయింగ్ లాగ బోతా, నువ్ఆ డ్రయింగ్ లాగ్ టూ సర్డ్స్ టారు అట్ల మన ఇద్దరం టూ మాన్స్
ఉమ్ సరే ఉందామండి.
పోతదిప్పుడు మంచిగా మని వస్తయి, డ్రాయింగ్ గంట చెప్పి రావచ్చు.
నిజంగ అండి.
లార్కిటెక్చర్ అన్నా లేకపోతే బిల్డింగ్ లన్నా గీసి వస్తుంటిమి.
ఉమ్ నిజంగ అండి అస్సలు. నువ్వు చెప్తున్నా నాకు ఎందుకండి, ఏం మైండ్ లోకి పోతలేదండి ఎందుకండి? అట్లా ఇది అయిపోతనన్న ఆనందంలోనే తీసుకున్నానండి నేను.
ఇంక నీ దాంట్లో ఎన్ని ఉన్నయ్?
నాయనే తి లేపిన అంతె, నాది కూడా ఏం అవసరం లేదు ఇప్పుడు ఇది అయిపోతే అట్ వస్తదా అని చెప్పి, చూద్దాం అని చెప్పి ఒక దాంట్లో కంటిన్యూస్గా చెప్
కాదు ఇప్పుడు రెండు గంటల కాల్స్ మాట్లాడితే, రెండు గంటల పెరిగవా ఒక దాంట్లోనే పెరుగుతదా, ఏ కలో నుంచి చేసా
అంటే మీకేయిటీ రూపీస్ వస్తాయి, నీకు గుడ యాడ్ ఉంటయి, ఎన్నోసార్లు ఎయిటీ
ఓ
ఆ
అంటే ఆ నా దాంట్లో కూడా వచ్చింటయ, ఆ ఎయిటి
ఆ నీకు ఎయిటీ నాకు హండ్రెడ్, నేను చేసినందుకు అవి నీకన్ని విత్డ్రా అయినప్పుడు, నీకు టాస్క్ అయిపోయినప్పుడు విత్డ్రా అయితయన్ని.
ఓ
ఆ
ఓకే మళ్ళీ అన్ని అన్ని అయిపోయినాక టూ థౌసండ్ వస్తాయా
అన్ని ఎప్పుడు ఆ వస్తాయండి ఆ ఒకవేళ ఏ అన్ని కాల్స్ మంచిగా మాట్లాడిత వస్తాయండి
నైస్ అండి నైస్ ఫైటింగ్ లో హీరో కింద పడ్డాడండి ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు ఎక్కడ ఎవరు పోతారో అర్థం కాదు
గొడవ పడుతున్నారు ఇప్పుడు పాపం వాడకింద పడదు ఈ హీరో చూడ్
ఎప్పుడు హీరో హీరోయిన్కే అండి బాధలు పాపం
అవును అంటే రియల్ లైఫ్ స్టోరీస్ అలా పెట్ నారు వాళ కొంచెం వాళ్ళు హీరోయిన్ వాళ్ళు కొంచెం రిచ్ హీరో కూడా రిచ్ ఆ కానీ ఏదో అయ్యింది మళ్ళ వాడు పూర్ దాంట్లోకి వచ్చిన నడుచున్నన్నప్పటి నుంచి వాళ్ళ చెల్లెనా ఎవరు వచ్చినారు అంటే వాళ్ళ లైఫ్ చె ఎట్లుంది మళ్ళీ ఎట్లా బతుకుతున్నాడు ఇక్కడ అని చూ ఇక వచ్చినన్నారు
ఆ
ఇప్పుడు చుడు వాళ్ళ చెల్లల్లో హీరోయినా నాకు తెలియదు ఆ మ్యాడ్ వచ్చేసరికి వాళ్డు లేచినాడు డబ్లూడబ్లూ లో కింద పడిన వాడు లేచిస్తున్నాడు సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ హ్యాపీ బర్డే
హ్యాపీ బర్డే
వాడికి తెలియదా
అందంగా
ట్వెల్వ్ ఫోర్టీన్ ఎయిట్ మినిట్స్ట్లాడతా ఎయిట్ సె టైం ఏం టైం చదు మన టైమా
ఏందో అండి నాక్ అర్ద్ మన టైం ఎంత స
ఇంతవరకు మాట్లాడాలా టెన్ మినిట్సా ఆ
ఎందులోండి
ఎయిట్
రెండు నిమిషాలు
ఆ రెండు నిమిషాలు మాట్లాదం లే ఏముంది హీరోయిన్ పోయింది అడి దగరకి
ఏ పోతాదో ఏమో
అయిపోయి హీరోయన్ ముఖం చూసునాడా ఇంక అయిపోయి ఎనర్జీ వేరే లెవెల్ లో వస్తుంది ఇప్పుడు వంశీకి వచ్చినట్టు
ఆ
జుడుంగ అయిపోయి మామూలుగా ఉండదు ఇంగ ఫైటింగ్ లో వాడు ముక్కు పగలాగోడతాడు ఇప్పుడు ఏ మా ఇ నేను చెప్పలే
ఆ
అంత పెద్దవి పెంచుకున్నారు కదండి వండుతుంది అంత పెద్ద చేసంది వరకు చెప్ప చెప్పలేదు చుడు ఇంటర్లో ఎప్పుడో అయ్యిందంట తగ్గుతుందని ఇంత చెప్పలేదంట మీ మళ్ళ ఏంది
ఆహా
ఆసియులెక్కమమా ఆసియు ఏ విన్నైడు హీరోని విన్నైడలే ఎంతనా మూవీలో హీరోనే గెలవాల చెప్పు దివాన్ నీలైఫ్ లో ఎవర్ గెలుస్తారు హీరో
నా లైఫ్ లోన నా హీరోనే నాక్ గెలుస్తారు
ఎవ్వలి జేప్తవ్ ఏదో పేరు జెప్తావను కున్న గాని భలే మిసింగ్
పేర్లు ఎందుకులే ఇగ అయిపోయింది అయిపోయింది జర్రు బాయ్ జర్రు
బ